ఆ
హలో
ఆ అక్క ఎం లే అక్క నువ్వేం జెత్తనావ్
ఇల్లుఉడుస్తన్నర
తిన్నవా ఏంకురా
కూర ఎం కూర దొండకాయి రా
అ తిన్నాక్క పొద్దు నేను కూడా పొద్దున్నే తిన్నా
పన్నెండు గంటల్లకో ఒకటిటిక
నేను పొద్దున ఇడ్లీ చేసిళ్ళు ఇడ్లీనే పన్నెండు గంటలకు తిన్న ఇగ అన్నం తినలే
అవునా నేనుకూడ అంతే మార్నింగ్ చపాతి తిన్న కాని అన్నం తినలే ఎం కర్రీ చేసిళ్ళు
పప్పు బ అక్క మీది దొండకాయ అన్నావ్ కదా
దొండకాయి
ఉహు ఎమ్జెత్తర్రు
ఏముందిరా కాలి
చెప్పలి ఇంక
అక్కగిన ఎంజెత్తలు
ఏం లే అక్క ఇగో ఇప్పుడే తింటంది అక్క
ఇప్పుడు తింటాందా అక
ఆ మ ధ్యానంది ఇప్పుడు తింటాంది
నువ్వుకూడా తిన పోయినవ్ ఇగ
ఏమో తిన్లే ఈక ఇడ్లీ తిన్నగద ఆకలి కాట్లే అక్క
అవునా
ఉమ్
ఎట్లుంది వెదర్
మంచిగానే ఉంది ఎండ ఐతే కొడతలె ఇయ్యాల సల్లగుంది మంచిగ మీకాడా
ఇక్కడా ఫుల్ ఎండా అసలు సిక్స్ కాముందే ఫుల్ ఎండత్తాంది.
ధ్యాహ్నం ఒకటిన్నర అప్పుడైతే తుప్పురు తుప్పురు వానే పడ్డది.
అవునా ఇక్కడ గాలి లే కా ఎండలా అసలు గోస అనిపిత్తంది.
కావల్సిన కాన్నేమో ఉండదు వద్దన్న కన్నేమో ఉంటది.
హ్
మా కాడ ఎట్లయినా సల్లగనే ఉంటది అయినా మా కాడ ఎండ కొడతలే
అవునా
అట్లుంటది.
అసలు ఇడ సిక్స్ గా ముందుకు వస్తంది మార్నింగే
ఆ
అంత పొద్దున వచ్చేసరి పిచ్చి లెత్తాందసలే
మా బాపమ్మ గుడా ఇగ ఆడ ఎండగొడతందని ఇగ ఆడికి ఒత్తనే లేదు ఈడనే ఉంటంది.
అవునా
బ
ఓ తక్కువెండల ఏమన్న
అవును సచ్చెపోతారు మనుషులు ఎండలకు
అవును. ఇన్ని డిగ్రీస్
మ్మో సలికాలం అన్న బతకచ్చు గని ఈ ఎండాకాలం బతుకలేం
వామ్మో నిజంగరా
కదా మళ్ళ రాత్రయితే ఇంక ఉడకపోతా
ఈ ఎండాకాలం కరెంట్ ఎక్కువ తీస్తరు మళ్ళ ఇ
ఆ
మా దగ్గర అయితే ఎక్కువ దిస్తాలు మార్నింగ్ లేవక ముందే కరెంట్ తీస్తాన్లు
ఆ కరెంట్ తీసినందుకు అయిన మేలుకోవాల్సిందే
అదే దాని వల్లనే మేల్కోవాల్స్ త్తాంది.
బయట మంచిగా
బయట దొంగలం భయం మాకు
అవున్లే ఇద్దరే ఉంటార కదా ఇంట్లో
ఆ ఇద్దరమే
హ్మ్ బయమేత్తది. ఊళ్ళల్లో ఇగ ఎండాకాలం స్టార్ట్ అయిందంటే దొంగల్ దొంగల్ అంటరవ్వ
అవును గాలి కోసం బయట కూసున్నామన్నా కూడా భయమైతాంది అసలే
ఒక్కదానివే గుసవాలె కదా
మ్మ్ బాగీనా గుసొంటరు గాని నైట్ పూట కరెంట్ గిన పోయినప్పుడు కూర్చోవాలంటే ఇబ్బంది అయితాంది
ఇంటి చుట్ పక్కలగిన ఎవల్ పండుకోరా బయట నైట్ పూట
అందరు భయపడతాలు
అమ్మో పడ్డారా ఎప్పుడైనా మీ ఊళ్లో
మా ఇంటనే పడ్డారు
అవునా మీ ఇంట్ల పడ్డారా
పడ్డర్
ఆ ఏం తీసుకపోయిర్రు
మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనా మీ ఇంట్లోనా
మా ఇంట్లనే
నువ్వు మీ మీరు ఎవ్వరు లేరా అప్పుడు మీ ఇంట్ల
అంటే మేము అప్పుడు పండగ వచ్చినాం సంక్రాంతికి
అవునా
ఉహు
ఆప్ప డేంజర్ ఏ
ఉమ్ అయితే ఆ రోజు బాగా వస్తానన్న ఇటు ఇక్కడికి అయితే ఆ రోజు ఏంవారం మంగళవారం అయింది మంగళవారం ఆ వద్దని మేము అన్నం అదే నైట్ పడారు
అమో ఎవరు జూలేదా మరి
ఎన్ని
మన మీ ఆ మన మీకెవరి మీకు ఎట్లా తెలిసిది వేరేటోళ్లు మీరు పోయినాక చూసి జ
వేరే వాళ్ళు జెప్పిల్ల మార్నింగ్ లేచేవార్ డోర్స్ అన్న ఓపెన్ చేసి ఉన్నాయంట
ఆ
డోర్లను ఓపెన్ చేసి ఉండేసరికి ఇంక మేము వచ్చినామేమోని నాకు ఫోన్ చెప్తే నేను రాలేదా అని చెప్పిన
ఆహ కష్టం
స మ్మ్ ఎంత కథ కథ అయింది అసలు వేరే వాళ్ళ ఇంటి కాడ పడతార అంటేనే మస్తు భయం అయ్యేది ఇంక డైట్లు మా ఇంట్లో ఇంక బావ డ్యూటీకి పోయినప్పుడు ఒక్కదాన్ని ఉండాలి
మీ బా అట్లన
సిగ్నల్ లేదా
ఆ ఇంట్లో
చేయాలి రా
హలో ఏం కూర వంటావ్ ఉందా కూ ఏం వండాల అదే కూరుందా, వండాల అంటున్నా
మాకు రోజ్ టూ టైమ్స్ వండుతా ఉండాలి
మ్మ్ అయినా ఎండకాలం కూరలు కూడా సరిగ్గా తినబుద్ధి అయితలే అదే అట్లా అట్లనే తినాల్నట
ఆ
హ్మ్మ్ ఇంకా ఎప్పుడు ఊరికి మన ఊరికి మన ఊరికి ఎప్పుడు వొత్తన్నావ్
మానూర్కి అమ్మ కష్టం ఇప్పుడు అంతలో ఏముంది ఇప్పుడు ఏం లేదు ఇగా ఆ
మ్మ్
సరే పండ్లకూడా కష్టమే ఇప్పుడు చుట్టుంది కదా మాకు ఏటోవుద్ది గావట్ల ఇంగ మా మావయ్య చనిపోయిండు కదా
అవునా
ఫస్ట్ ఇగా మళ్ళి మాకు న్యూ ఇయర్ తోనే స్టార్ట్ అన్నీ అవునా
పోరాదు మీకు చుట్టైనా ఎట్లయిన ఆడుండి ఏం చేత్తావ్ మరి
బావకి మధ్య డ్యూటి బాగా పడతాంది లేపోతే పోదు ము
హు
ఉమ్మ్ పిచ్చి బోరు కొడుతాంది ఇంట్లో బావకి డ్యూటీ పడతాంది ఎండలకి ఎవరు బయటికి కూడా వెళ్తా లేరు మళ్ళీ
ఆ ఎండలకే పోట్లేం మీ ఊర్లో వంద రోజుల పనికి
మార్నింగ్ ఏ సెవెన్ కి పోతాళ్ళు టూవెల్ వరకు వస్తా అంటున్నారు ఈసారి బావ పోలె కాబట్టి నాకు కరెక్ట్ టైం తెలువలే
మీరు కూడా కూడా పడుతది కదా ఇక మీ ఊర్లోనే
ఏంటీది రా
మీకు పడుతదా మీవుల్లా
ఏంటిది అది
ఆ పని
పడుతది
ఉమ్ ఆ పెట్టించుకోవాలి కదా
పనుల అనీ
మన వాళ్ళు తిన్న గిన్నె అటు పెట్టుడే కాని పని
ఉమ్
హ్ ఏదో పెళ్ళ అయింది కాబట్టి ఆ వంటలు అవన్నీ చేయాలి కాని ఇంకా అదీ ఎదో చాతనైతది మనకు
అంతే
ఇగా ఏవలు చెత్తరాక మన మమ్మీ వాళ్ళతోనే ఇక స్టాప్ అయి అది అయిపోతుది కావచ్చు
అవును
తర్వాత ఎవరు వచ్చి ఎవరు పెట్టించుకుంట్ర ఎవరు చెతారు అవన్ని
ఉమ్
ఈ ఎండలకు లేసుడే మనుషులు నిద్ర పోయీ లేసు డే కాగల అంటే ఇంకా అదే పొద్దున లేచి అన్ని వండుకొని పొయ్యి వచ్చి ఇంకా చెప్పాలక్క నువ్వే
బావ వచ్చిండ పక్కన వచ్చింనా
ఇక బావ కూడా ఇప్పుడు పనే ఉంది స్
అవునా బావకు వండి పెట్టేటోళ్లు ఉంటే నేను మంచిగా పోయి నాలుగు రోజులు ఉండి వద్దును
ఆహా హా ఇ మా ఈ బవ మా మా బావా వాళ్ల అమ్మ వండి పెడుతాది కదా
ఉమ్ పడ్వలమ్మ ఇనెగ్ బాగ గొడవయ అల్లోను కోర్రిగా
వీళ్ళు కూడా ఏర్పడితే ఇక మాకు ఎడిగిపోవు కష్టమే
హ పొత్తుల్న ఇప్పుడు
ఆ వాళ్ళ మరిది పెళ్లి కాలేగ
ఆహ
పొత్తున్న
అ
అందుకే మనం వచ్చింది లేకపోతే వచ్చద ఆడికి రా రా అంటాలు కని ఇగ మ మమ్మీ ఉండని ఉండని అంటుంది రెండు రోజులు
నాల్ రోళ్ళ
ఉమ్ పొత్డట్ ఎల్లుండి
ఎల్లుండి పోతాడత్న నువ్ గుడ ఎటైనా పోత్ ఎన్ని నల్రోలు
ఏడి పోతక్క నాక ఎ ఊరికి పో బుద్ధి కాదు ఒక మా ఊ మన ఊరిక ఒక్కదానికి రాబోదువుతుది మన ఊరిక ఒక్క ఊరికే రాబుద్ అయితది
ఉమ్
కానీ ఇగ మాన ఊర్ మా నాన్నమ్ మా బాపమ్ ఉంటే వచ్చేదాన్ని మా బాపమ్ ఇక్కడికే వచ్చింది ఇగ రాలేను ఉమ్ ఎమో ఒత్తె మా బాపమ్ ఒత్తె పోవాల అనుకుంటన పోవాలే
చాల్ నాల్గ్ రోల
ఇంకా ఎటు పోలే గిన్నే మొత్తం ఎండకాలం మొత్
ఎవరు ఊర్లలో ఎవరు ఉంటళ అయినా మన ఊర్లో పిల్లగాలు కూడా అందరికి అమ్మ అమ్మలు ఇంటికి ఆడికిడికే పోతంది
ఇట్లా మా వాడళ్ళ కూడా అందరూ ఉరిగిపోతాళ్ళ పిచ్చి లెత్తంది అస్సలు
ఉల్లాగ్ పోయి ఇగ ఎం చెత్తవ్
అందరు తిరిగి ఒత్తర ఇంట్లనే ఉంటాను
వండిపెట్ట లేకపోతే మంచిగుంది నీ కూడా
సరేరా
ఇంక మరి
ఆ
బాయ్